ఆ వినిపిస్తుందిండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తు
వినిపిస్తున్నది
ఏద లేదు ఊరికే మొబైల్ చూస్తుందా మీరు
మేం జస్ట్ వాకింగ్ చేస్తునండి
ఎందుకండి లావు తగ్గా ఆ చేశాను మీరు
అవునండి తిననండి తినే వాకింగ్ చేస్తున్నా
తినని అది అడిగే గా లేకుంటే మీద్
అదేనండి ఒక రకంగా లావు తక్కడానికి అరగడానికి కి అన్ని
కానలన్నారా
అవును ఏం పని లేదు కదా ఇంట్లో ఉండి ఉండి లావు అయిపోయాన అండి
ఎక్కు తినద్దండి ఫుడ్ మరీ లావయితే ఇబ్బంది
ఎక్కువ అంటే ఎందుకు తింటానండి ఫుడ్
అంటే ఇంట్లో ఉంటాం కదా
ఎక్కు వెన్ తినకును ఆ ఏం పని లేక ఖాళీగా ఉంటాం కదా పని అంటే ఉంటుంది చిన్న చిన్న పనులు అట్లాంటివి ఏం చేస్తే తగ్గాం కదా అట్లా అయిపోయినా కానీ ఒక వన్ మంత్ నుంచి రోజు వాకింగ్ చేస్తున్నానండి తిన్న తరువాత ఇయ్యండి ఈరోజు వి విజయ్ దేవరకొండ రష్మిక వచ్చారు పోయిస్ పోలేదా చూడ్డానికి
లేరు వెళ్ళ లేదు అండి అదే నాకు వర్
వచ్చారంట కదా వలా వెంట పోరికి
ఆ వచ్చారు ఏదో షూటింగ్ ఉందంట సినిమా
ఏం సినిమా అండి మొన్న ఆల్రెడీ ఏదో సాంగ్ కూడా వచ్చింది
ఆ రణబలి అని
ఆ ఆల్రెడి మూవ్ అయిపోయిటే కదా షూటింగ్ ఇంగా
లేదు ఇంకా ఉంది సో కానీ వాళ్ళు సాంగ్ రిలీజ్ చే సారు
ఓహో సినిమా షూటింగ్ ఆ ఆ
మ్యారేజ్ కి సో అందుకు రిలీజ్ చేశారు అంతే గా సినిమా షూటింగ్ ఉంది
ఎక్కడ ఉండింది షూటింగ్ మన అనంతపూర్ లో
నాకు తెలీదు అండి ఏదో పల్లెలో అంటే సో ఏదో కొన్ని సెట్ వేసి చేసారు అయిపోయింది అనుకుంటా ఈ రోజు మరి అనపూర్ సిటీకే తారు
పల్లెల్లోనా
ఆ పల్లెలో ఉన్న మరి ఇక్కడికి వచ్చేసి సిటీకి ఏదో టెం వుల్ని విజిట్ చేసి వెళ్ళారు
ఒక్క రోజేనా షూటింగ్
ఆ షూటింగ్ ఒక్క రోజే అడి ఇతా సైట్ క్యారెక్టర్లు వాళ్ళు ఉన్నాయి మెయిన్ హీరో ఒక్క తే ఒక్క రోజే
వీళ్ళది కంప్లీట్ చేసుకోని పోయారేమో
ఆ వీళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయారు ఇంకా అలానే ఇక్కడ టెంపుల్ ఉంటే ఫేమస్ టెంపుల్ ఇక్కడికి వచ్చారు చూసే
ఆహా మొత్తం సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ అయిపోయారు కదా వాళ్లు
ఓకే మీరు సోషల్ మీడియాలో చూస్తారా ఆ ఇవ్వండి వాళ్లు సెలబ్రిటీస్ కదా ఎప్పుడూ సోషల్ మీడియాలోనే ఉంటారు
అట్లా కాదండి ఎవరు పెళ్లి అయినా కూడా ఇంత హాట్ టాపిక్ గా మారలేదు వీ ఇద్దరికి అవ్వడం వల్ల సోషల్ మీడియా మొత్తం వీళ్ళే ఉన్నారు
ఆ అవునవువు అంటే వారి ఇద్దరు ఇద్దరు సెలబ్రిటీస్ ఏ కదా సినిమా ఆ ఇండస్ట్రీ నుంచే త అందుకు
కొంచెం ప్రైవసీగా ఉండిన్నరు కదా ఇన్ని రోజులు ఏం బయటికి పెట్టకు తుండా అట్ల ఉండడం వల్లే వీళ్ళు ఎక్కువ ఫేమస్ అయ్యారు
తే ఆ ఫ్యాన్ బేస్ గాని వాళ్ళకి ఈ జమ ఎక్కువుంది చెప్పి
అవునవును అమ్మాయిలు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. విజయ్ దేవరకొండకి
అవునవును ఇక్కడ ర్యాలీకి కూడా అమ్మాయిలు వచ్చారు అబ్బాయిలు ఏ అప్పైన
అవును బైక్ ర్యాలీ కుదవుందిందంట కదా
ఆ ఉందిండి చేశారండి మా ఇంటి ముందర నుంచే వెళ్ళారు
ఉమ్
రాత్ర అడి
గీతా గోవిందం నుంచి అట్ అర్జున్ రెడ్డి దాకా ఫ్యాన్స్ ఎక్కువ అండి
ఆ ఫులు ఫేమస్ అయిపోయినడు ఇ ఇప్పు నుంచి ఇ చేసి చేసి ఇప్పుడు కొంచెం ఫ్లాపులు పడ్డాయి ఇప్పుడు ఒక మంచి హిట్ పడితే
అవునవును ఆ తర్వాత ఇప్పుడైతే చ చాలా వరకు అన్ని ఫ్లాప్లే కానీ తనకి ఎంత మంచి పేరు బాగా మంచిగున్నది చాల అందరు కటౌట్కి పడిపోయింటరు అంతే అమ్మాయిలు
వాళిద్దరు గాని మీ జంట బాగున్ధ
అవునవును కానీ అన్ని వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసారు కదా వెడ్డింగ్ అని
ఉ అవునవును
ఉ అని సస్పెన్స్ గా పెట్టి లేటుగా రేవీలు చేస్తున్నారు
చేశారు కానీ సోషల్ మీడియా ఇదే ఉండదు గదా అందరికి ముందే తెలుసు
ఉమ్ మ్
ఇది చేసేస్తారు సోషల్ మీడియాలో
అదే ఈ రోజుకి వన్ మంత్ వాళ్ళ వెడ్డింగ్ అయ్యి
అవును
మళ్ళీ కొన్ని పోస్ట్ పెట్టారు ఈరోజు
ఆ బాగానే చేసుకున్నారు ఇప్పుడే ఫుడ్ డొనేషన్ చేసారు ప్రతిసి
అవును అవును ఇక్కడ పుట్టపర్తి కూడా వచ్చాయి ఫుడ్ స్వీట్స్
వచ్చారొచ్చారు ఇక్కడ వైజాగ్ అంతా వాళ్ళు బానే చేశారు వాళ్లు కూడా
అవునువును
ఆ ఫుడ్ అదంతా పక్కన పెడితే వాళ్ళు కూడా చాలా ట్రెడిషనల్గా జరిగింది పెళ్లి
అ
ఎవరన్నా అది అబ్బాయి గోల్డ్ ఏసుకొని ఏసుకోవడం చూసారా?
అదే అదే చాలా బాగా చేసుకున్నావ్ ట్రెడిషనల్ గా ఏసుకున్నావ్.
అదే చాలా ట్రెడిషనలే జరిగింది. అ
మీరు అలానే ఏసుకుంటారండి.
మనక అంత ఉందండి. వాళ్ళకంటే కోట్లు కోట్లు ఉంది.
అంటే ట్రెడిషనల్ కంటన్న అంటే మరి అంత బంగారం అంత కాకుండా
ఆ మనది ఎట్లా క కాదండి. మనది ఎట్లా ట్రెడిషనల్ గానే అయితది.
అడుగుతున్నాను అలా ఏసుకుంటారా?
హిందూస్ కదా మనది ఎట్లాగ్ ట్రెడిషనల్ గానే అయితుది మళ్ళా అంత గోల్డ్ ఏసుకొని అంత అవ్వదండి. వాళ్ళేది వాళ్ళిద్దరది విజయ్ దేవరకొండది ఒక కేజీ పైన ఉందంట ఆ బంగారం
ఆ వాళ్ళకి ఏమి ఉంటాయిలేండి. వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. కావట్టి
అదే ఒక సిక్స్ మంత్స్ పైన అయిందంట వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి
ఇంకేమండి డబ్బులున్నాయి కావట్టి ఎన్నయినా కేజీ
అవును అవునండి మనకు అవ్వదులేండి అ అట్లా మనద్ చానా నష్టం.
మనం అంత చేయలేం లేం
ఉమ్ అయితే మొత్తానికి ట్రెడిషనల్ గానే అయితది.
ఆ
ఉమ్ ఇంకేముంది.
మీరు విజయదేవరకొండ ఫాన్ ఆ
అంతకు ముందంత కాదండి. వాళ్ళు పెళ్ళి అయినప్పటి నుంచి పెద్ద ఫ్యాన్ అయిపోయిన విజయ దేవరకొండకి
ఎందుకండి.
ఏం అట్లా తెలిదండి. అంటే మనిషి బాగుంటాడు అటైతో ఓకే ఎందుకో అంతకు ముందు అ ది తెలియదు. కాని పెళ్ళినప్పటి నుంచి కొంచెం ఫాన్ ఫ ఫాన్ అయిపోయాను ఎందుకు మరి తెలిదు. నార్మల్గా నేను ప్రభాస్ ఫ్యానండి.
ఓ ఓకే
మా ప్రభాస్ ఎప్పుడు చేసుకుంటాడో పెళ్ళి
టాస్క్లు నేన్ చేసుకోన్లేండి
కదా నాక్ అట్లనే అనిపిస్తంది.
ఆ ఈ చేసుకొండి. త తనఅంతా తన కెరియర్ అంతా సినిమాల మీద పెట్టేసాడు.
ట్ష్ స్సినిమాల మీద అయిపోతాది. ఫ్యాన్స్ హట్ అయితాడని పాపం అట్లనే ఉండిపోదాం అనుకున్నాడేమో?
అవునవును అరే ఇంగా అలానే చేస్తారు. ఇంగా సినిమలు ముందే చేసుకుంటా ఉంటారు.
ఏమొండి ఒక ఒకవేళ అనుష్కాకి పెళ్ళి అయితే ప్రభాసింగా చేసుకోడనుకోవచ్చు. ఇద్దరు అట్లే ఉన్నారనుకో కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు. మనం కూడా వీళ్ళలాగా విజయ్ దేవరకొండ రష్మిలా రష్పికాలగా
అనుష్కకి మొన్న పెళ్లి అయిపోయిందండి తెలియదా మీకు?
ఆ రూమర్స్ వచ్చాయి అంతెండి అది నిజం కాదు.
లేదు ఫిక్స్ అయ్యింది. ఫోటోలు కాని వచ్చాయి కదండి.
ఎవర్తో ఎవర్తోనో వచ్చింది గదా పక్కనా తను లేద్ లేదు అవన్నీ ఫేక్ ఆమే న్యూస్ లో గుడోచ్చింది గదా అవన్ని ఫేక్ అని
అవునా నేన్ చూడలేర
ఉమ్మ్ ఫేకండి నిజం గాదు
ఫకేనాది ఓకే ఓ
మీరా అవు ఫేక్ నిజంగాదు ఒకటుంటె ఒకటి నిజం ఉంటే పది ఫేక్ ఉంటాయండి సోషల్ మీడియాలో
కరెక్టే కరె
ఫాలోవర్స్ ని పెంచుకోడం కోసమూ
మనుషులలా ఉన్నారు వాళ్ళకి డబ్బులు కావాలీ వేరే వాళ్తో
అదే ఒకరి జీవితాల్తో ఆడుకుంటారు వాళ్ళకు మాత్రం డబ్బులు గావళ్ళ
ఆ వేరే వాళ్ళుకి అయింది పాపం వాళ్లకి
సోషల్ మీడి ఆ సెలబ్రిటీస్ వాళ్ళదీ లైఫు
ఆ చానా కష్టం అండి
అ
చాలా ఫేస్ చేయల్సొస్తురు
అవున్ మరీ వళ్ళు బయటికెళ్ళినా ఇదే లోపల్కొచ్చినా ఇది వాళ్లెక్కడికని పో పోవళ్ళన్నా ఇది చాలా కష్టం పాపం వాళ్ళకి
అంతే ఉన్నదింక వాళ్లైఫ్ అంతె
ఉమ్ ఇంకేంటడీ విశేషాలు
సరేలేండి నాకు నిద్రొస్తాంది నేను మళ్ళీ చేస్తాను
ఉమ్మ్మ్ సరేనండి బాయ్
ఆ సరండి